కొట్టాయి కాలు కూడా ఆ ఆ సిగ్నల్ ఉండే దగ్గరే ఉండు ఏం చేస్తున్నావు
కన్నకనక నువ్వు పం సేతనవు పిల్లోలు ఎట్టుండారు
పిల్లలు ఆడుకుంటా ఉన్నారు
అవునా తిన్నావా
హమ్ తిన్న బా పాపకి గుండు కొట్టినావా అదే దేవుడికి నాగ ఎట్లా ఏ విధంగా చేస్తారు
మేమా అంటే నేను ఆడబిడ్డ పోడితే ముకున్నామో త ఆమెకి గుండివ్వాలనేసి స నార్మల్ గా అందరు ప్ర ప్రకారంమే అది మేకపోతు తీసుకొని పోయి కొట్టి పొంగలు పెట్టుకొని అమ్మవారికి చీరా జాకెట్ అంతా పెట్టుకుని కాదు కాదు అమ్మవారు నాగరపం అంటే ఆ నాగపాము అంటలా ఆమె ఆ పీలేరు దగ్గర ఉంటారు
ఆ
ఆమె దగ్గర పోయేసి వేటని కొట్టి ఆ పొంగల్ అంతా పెట్ కుని అందరికి డిన్నర్ పెట్టి చేసాం కూడవంతా కోసుకొని మీరు
ఉమ్ ఆ మాకు వచ్చి కులస్వామి వచ్చి వెంకటేశ్వర స్వామి ఆ కొండకి వెళేసి పోయిన నెల డిస ఆ డిసెబర్ లో వెళ్ళాము వెళ్లేసి పదకొండు నెల గుం తీయించుకొని అంటే అబ్బాయికి చెవులు చెవులు కట్టించి ఇచ్చినాము
మీరుచవులు కూడా కుట్టేస్తారా మే మూడో సంవత్సరం అదే మూడో సంవత్సరం ఎన్నికలు తిప్పించేటప్పుడు చెవులు కుడదామని ఇంకా కుట్లేదు ఓన్లీ ఎంటిక మా పించుకొని వచ్చినాం అంతే
మూడో సంవత్సరం చేస్తారా పాపకి ఆ సరే సరే హరిత
ఉ సరే కనక చెప్పాలి నువ్వే ఏం చేస్తున్నావు అబ్బోడు ఏం చేస్తున్నాడు
వాళ పడు కోన్డారు ఒకడు ఆడుకొని ఉండడు
ఏమే స్కూల్కి పోలేదా
లేదు వాడికి అక్షరాభ్యాసం చేపించాలి ఆ హ వాడికి పంపియలేదు అబ్బా అక్కడ సరిగ్గా క్యారింగ్ లేదు అందు కుఅందువల్ల స్కూల్ కాణిపా కంలో
అవునా మేము చేపించాలి నెక్స్ట్ తీరా అంగన్వాడి కన్నా పంపింయాలి పాపనే ఇంకా అక్షరాభ్యాసం చే ఒకేసారి పంపిద్ద
ఊ ఓకే హరిత
ఉ సరే కనక ఆ బాయ్